సరేండి
ఆ బావున్నా సార్ మీరే మీరెలా ఉన్నారు సార్ ఏమి సార్ ఏం లేదు సార్ ఖాళీగానే ఉన్నా సార్
హ్మ్
కద్దు చేషిన సార్ మీర్ మీరెలా ఉన్నా సార్ స్పెషల్ మీరెలా ఉన్నార్ సార్
పర్లే పర్లే అండి బాగానే ఉన్నా
ఆ భోజనం ఇయ్యాలి పప్పు సార్
పప్పు
ఆ మీరు సార్ మీరుభుజన మాయిందా
ఆ మాది తోటకూరు అండి
తోటకూర మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్
నాకు ఇష్టమైన ఫుడ్ నేను వెజ్జేనండి ఎక్కువ
వైజ్జ తింటా సార్
ఆ చట్నీలు ఎక్కువ తింటా రోటి చట్నీలు
ఆ సార్
పప్పు ఇకా బ బిరకాయ కూర బెండకాయ
ఆ
నేను ఎక్కువగా చికెన్ మటన్ తిననండి
ఓకే సార్
కూరగాయల భోజనం ఎక్కువ తింటా మీరు తింటారా చికెను మటన్
ఆ తింటాం సార్ అన్నీ తింటాము వెజ్ నాన్ వెజ్ అన్ని తినేస్తాం వీక్లీ నాన్ వెజ్ అయితే కంపల్సరీ తింటామ్మ్ సార్
ఉమ్
సార్ ఇప్పుడు మీకు మార్కెట్ దగ్గరనే ఉన్నాద సార్
కూరగాయ లా మార్కెట్ అండి
ఆ కూరగాయల మార్కెట్ దగ్గరనా సార్
లేదండి మాది పల్లెటూరు చాలా సో టౌన్ కి మాకు ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటది ఆ మాదీ ఒక చిన్న విలేజ ఆ విలేజ్ లో ఉంటాం కాబట్టి మాకు కూరగాయలతో పెద్ద పని ఉండదండి మేము ఎక్కువది ఇక్కడ మా మేము తినే వరకు మా ఇంట్లోనే పండించుకుంటాం
అవునా సార్
ఆ ఏవైనా మాకు తీగలు ఉంటాయి కూరగాయలు ఉంటాయి టమాటాలు గోంగూర
వ్యవసాయ పంటలు బాగా బండాతాయి సార్ పంటలు బాగా బండతాయి సార్
ఆ మా దగ్గర రెండు పంటల అండి పుష్కలంగ పండుతయి
అవునా సార్ అంటే ఎక్కువ సాగర్ కెనాల్ ఉంటారు సార్ ఎక్కువ ఏమి పండిస్తారు సార్ పత్తి ఇట్లా పండిస్తారా ఆహా వారిధన్యం మార్కెట్ ఎస్తారా మీరే ఇకా
హ మార్కెటేనండి మార్కెటే
అంటే గవర్నమెంట్ మార్కెట్ కి ఇస్తారా సార్
ఆ గవర్నమెంట్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఇవి పెట్టారు కదా
ఉమ్
రైతు వ్యవసాయ కేంద్రాలు ఇవి కొన్నటవి పెట్టారు కదా
అవును సార్
ఆ అవే అవేనండి నువ్వు తింటాను
వర్షాలు పడుతున్నాయ సార్ మీకు
లేదండి మా దగ్గర వర్షం తక్కువే ఉంది ఈసారి మీ సైడ్ పడుతుందా వర్షం
వాతావరణం అయితే చేంజ్ అయింది రెండు మూడు వర్షాలు అయితే పడ్డాయి సార్
హ్
ఇగో ఇప్పటికైతే ఎండలు లేం లేవు వాతావరణం కూలే ఉంది.
అటు మీ సైడ్ ఎక్కువ పంటలు ఉంటాయండి
మిర్చి మిరప తోటలు ఉంటాయి. సార్ ఎక్కువ మిరప తోట ము మొక్కజొన్న పత్తి ఎక్కువ పండిస్తారు. సార్ రైతులు బాగుంటారు.
ఉ
అంటే ఇప్పుడు మాకు
ఉ చెప్పండి
మిర్చి పంట అనేది ఎక్కువ పండిస్తారు. వ్యవసాయ కూలీదారులు ఎక్కువ ఉన్నారు.
హ్
మిర్చి మార్కెట్కి తీసుకెళ్ళి మిర్చి అమ్ముతారు. ఆ మిర్చి మీదనే చాలా మంది ఆధారపడి ఉంటారు.
మొక్కజొన్న అటు ఇంకా జొన్న మరి ఇవన్నీ ఏమి ఉండవా గోధుమ పంటలు లాంటివి
గోధుమ పంట ఉండదు సార్ మొక్కజొన్న ఎస్తారు మొక్కజొన్న పండించి మార్కెట్ కి ఎస్తారండి చాలామంది ఎక్కువ మొక్కజొన్న మిర్చి పత్తి తక్కువ సాగిస్తారు.
హ్
హ సరే సార్ మీరు
అ
ఇంకా మీ సైడు మిర్చి గిట్లా పండి ఇయరా సార్
వి మా సైడ్ మిర్చి తక్కువేనండి రైతులు ఎక్కువ వరికే ప్రాధాన్యం ఇస్తారు
ఆ
దాని వలన మాకు మిర్చి మేము బయట నుంచే ఇప్పుడు ఇంట్లోకి కారానికి ఏదైనా చెట్ నేలకి తెచ్చుకోవాలన్నా
ఆ
ఆ బయట నుంచి ఎక్కువ ఆ మాకి దిగుమతి చేసుకుంటం అన్నమాట మా దగ్గర మా ప్రాంతంలో బండి ఏది ఏక్కువ
అవునా సార్
మా నుంచి ఒక అరవై డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఎ కుకుమిర్చి సగుత ఉంటది
అవునా సార్ అంటే మీకు వ్యవసాయ బోర్లు ఉన్నాయా బావులు బోర్లు ఉంటాయా
హ మహు బావులు లేవండి మా దగ్గర మొత్తం బోరింగ్ సిస్టమ్ బోరింగ్ సిస్ ఇఏమి ఉంటది మళ్ళీ కాలో కెనాల రెండు పూట్లు వస్తది కాబట్టి రెండు సార్లు
ఆ
ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వస్తది
అంటే సాగర్ అంటే సాగర్ వాటర్ అంటే ఎక్కడి నుంచి వస్తది సార్ అది నాగర్జూన సాగరా ఓన్లీ వపస్ సయం కోసమే వాడతారా గిట్ల తాగడానికి ఇట్లా
లేదు లేదండి ఓన్లీ వ్యవసాయం పర్పస్ వాడతారు అది
అంటే ఆ వాటర్ చెరువుల్లకు వదులుతదా సార్
ఆ చెరువులో కాలవల నుంచి వచ్చింది రా పంటల్లోకి బోను చెరువులో స్టోర్ చేసుకుంటారు అనమాట
అవునా సార్
ఒకటి నాట్లు పడేటప్పుడు ఒకసారి వదులుతారండి కాలవ ఒక నెల పాటు
ఆ
మళ్ళీ మధ్యస్థ పొట్టదశలో ఉండగా ఒకటి పదిహేను రోజులకు ఒకసారి వదులుతుంటారు మళ్ళీ ఫైనల్ పంట చేతికొచ్చే సమయానికి వదులుతారు ఇకా మూడు దశల్లో వదులుతారండి నాగార్జునసాగర్ కాలువ
ఆ హా అంటే ఏ వేసవికాలం చూత మీకు వాటర్ పేడద ఏమి ఉండదు ఇగా
ఉహు మాకు వాటర్ అసలు అట్లా బేడద ఏమి ఉండదండి మాదంతా మస్తుంటది డెవలప్డ్ విలేజ్ అనే కానిండి మాకు అన్ని దొరుకుతది
అన్ని పంటలు బాగా పండుతాయ్ కావచ్చు
పంటలు పండుతాయి, మాకు ఈ ఆ వరికా నుంచి మళ్ళీ కూరగాయల దగ్గర. నుంచి
కూరగాయల బెడద కోసం ఈ కోతులతోని చానా ఇబ్బంది ఉన్నది ఆ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో, ఈ కోతుల బేడదతోనే చానా వెనుకబడిపోయింది. ఏది
మాకు కోతుల్లేవండి మాక్ ఎందుకంటే మాకు ఫారెస్ట్ ఇక్కడ మా నుంచి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ లో ఫారెస్ట్ ఉంది మాకు
ఆ
పెద్ద ఫారెస్ట్ ఉంది
అవును కదా
ఉ ఆ ఫారెస్ట్ లోకి ఎళ్ళిపోతయి
ఆహా మీకు ఇగ ఏం కోతు కోతుల బెడద ఉండదు ఇగ
ఆహ లేదండి మాకు మంచి పా పులిగుండాలని మంచి డెవలప్డ్ ప్రాజెక్ట్ ఉందొకటి మంచి వ్యవసాయది ఫారెస్ట్ టైప్ అనమాట అందులోనే ఉంటాయి మాకు రావు పెద్ద కోతులు ఉండవాన్న అక్కడ అందుకనే మాకు కూరగాయలు ఇంట్లో ఇంట్లో ఉన్నా గాని
ఇగా న్యాచురల్గా మీ మీరే పండించుకొని ఇగా మీరు వ్యవసాయ మార్కెట్ పోకుండా మీరు
మే ఇంటి వరకేనండి బయటకి అంతా ఆరేంజ్ లో ఏం ఎక్స్పోర్ట్ చేయ్యము ఇ ఇ ఇంటి వరకి ఇంటి పిల్లలు మేము ఇవి తినే వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ తినే వరకు చేసుకుంటాం
ఇప్పుడు మీకు వ్యవసాయ మార్కెట్లు దగ్గరలో గదా ఉన్నాయా సార్
మాకు వ్యవసాయ మార్కెట్లో ఏమి లేదండి
వ్యవసాయం మార్కెట్ ఇప్పుడు మనకి టౌన్ టౌన్ దగ్గరికి ఉన్నదా దూరమైననా టౌన్కి ఎళ్ళాల
మాకు మార్కెట్ ఖమ్మం అండి ఖమ్మం ఇక్కడ నుంచి మాకు యాభై ఐదు కిలోమీటర్లు ఖమ్మం
ఒ చాలా దూరమే గా సార్ మార్కెట్ ఏదైనా అత్యవసరం వస్తే ఖమ్మం ఎల్తారు కావొచ్చు
ఆ ఇంగేదైనా అవసరం వస్తే ఖమ్మం ఎ ళ్లాల్సింటుంది
ఇప్పుడు మీకు పల్లె దవకానాలు ఇట్లా ఉన్నాయి సార్ ఏమన్నా జ్వరాలు గాని ఏదన్నా వస్తే మరి చూడడానికి
ఆ ఇవి ఉన్నాయండి మాకు ఉన్నాయి ఉన్నాయి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నారు ఉన్నారండి
ఉన్నారా
ఆ నాకు ఒక త్రీ కిలోమీటర్స్ రేంజ్ లోనే ఉంది అది
ఎందుకంటే హెల్త్ సెంటర్స్ ఉంటున్నాయ్ మీకు పల్లెటూరు టౌన్కు టౌన్ దూరంగే ఉన్నాం గదసార్ డాక్టర్స్ వుంటేనే మీకు అన్ని అవైలబుల్ ఉంటాయ్ ఆ ఇంకా సార్ మీరు పండుగలేలా సెలబ్రేషన్ జేస్కుంట్రు ఏ పండగంటె మీకు చాల
నదులు బానే సెలబ్రేట్ జేస్కుంటామండి
ఆ అంటే మీరు వినాయక చవుతి వినాయక చవితి మీ పల్లెటూర్లో ఎలా సెలబ్రేషన్ జేస్కుంట్ర్
వినాయక్ చవుతి బాగ జేస్తరండీ ఒకా పది రోజుల్ వరకూ పది పన్నెండ్ రోజుల వరకు జేస్ కుంటారు ఊరేగింపు ఊరేగింపదేశ్ వరకు రోజుకో పండ్లూ ఇట్లా చందాలేస్కొను మా దగ్గెర భోజనాల్ వెడుతుంటారు
ఔనా సార్
ఆ కమిటీ ఉంటుది వినాయకున్ని నియమించిన కా నుంచి ఒగ కమిటీ ఏర్పాట్ జేస్తారు
ఆహా అంటే ఇపుడు సబ్ సభ్యులు గందరు గలిసి కమిటీ ఏర్పాటు జేస్తర సార్
ఆ సభ్యులందరు ఆ కమిటీ మెంబర్సే మళ్ళీ వేయ ఆ కాల్నీలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటరో యాభై మందిరే గానివ్వండి అరవై మంద్ దే గానివ్వుంటాయ్ ఆ దేవున్న్ నియమించిన పది రోజుల్ వరకు రోజ్ కొకళ్ళు ఎంత ఖర్చైనా గానిండి ఆ కమిటీలో సభ్యులు ఆ రోజ్ కొ కళ్ళు భోజనం బెట్టాలి
ఔన సార్ అంటే ఊర్లో ప్రజలకా
ఏంటండి
వాడ ప్రజలకేనా మొత్తము గ్రా కాల్నీ ప్రజల వరకేనా అంటె స సభ్యులందరూ గలిసి ఇపు వొచ్చిన డొనేషన్ బట్టి చేస్తర సార్
ఊ అంతే అండి అంతే అంతె
ఇబ్బుడు నిమజ్జనం రోజు మీరంతా నవరాత్రులు జేస్తర సార్ ఉచ్చవాలగి
ఆ చేస్తాము చేస్తామండి అవి యాజ్ తీసుకుంటే ఇగ అప్పుడు ఆ టైమ్లలో అవి ఎన్ని రోజులైతే ఉంటయో అన్ని రోజులు గూడా నీసు అనేది తినకుండా ఉంటారు
ఆ అదే నీసు తినదు సార్ వినాయక చవితంటే యాక్ష్వల్లీ నీసస్సలే దినొద్దు తొమ్మిది రోజులు అయితే పండుగ అది మీరెక్కువ ఏ విగ్రం వాడుతర్ సార్ మట్టి విగ్రహం వాడుతరా
మట్టే నండి మా దగ్గిర ప్లాస్టిక్ నిషేధం మా గ్రామంలో
ఆ అది మంచి మంచి పద్ధత్ సార్ అది
ఊ ప్లాస్టిక్ ఉండదు ఓండ్లీ ఆ దీని ప్రకారమే నడుస్తుంటది మా దగ్గెర భోజనాల్ బెట్టేస్ స్తర్లు గూడా మామొల్గ మనా ఆకుతో తయారు జేస్తారు గదా
ఏది మూతకాకువిస్తాలా సార్
ఆ అదండి మా దగ్గగర ప్లాస్టిక్ వాడ్రు
ఆ అది అది మంచి పద్ధతి సార్ ఎందుకంటే ఎనికటి పో ఎనికటి కాలంలో మూతికాకు అర్ లేదంటే అరిద్ట్ల అరిటాకు దాంట్లో భోజనం మంచి మంచి పద్ధతి అన్నట్టు ఈ ప్లాస్టిక్ వాడకం చాలా ఏందంటే ప్లాస్టిక్ ను నిషేధించింది గదా
ఊ
ప్లాస్టిక్ లో తినోద్దు అసలు అట్లా అయితే
అవునండి
ఆ సార్ ఇప్పుడు మీరి ఇంకా ఏం పండుగ ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటారా ఉగాది గాని
ఆ ఉగాది చేసుకుంటాం సంక్రాంతి చేసుకుంటాం
ఆ సంక్రాంతికి ఏమన్నా పంద్యాలు గిట్లా బేడతార సార్ ఏమన్న
ఓ బా దగ్గర మాది ఇక్కడ ఆంధ్ర బోర్డర్ కాబట్టి అండి మాకి ఆంధ్ర బోర్డర్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఏ మాది బోర్డర్ ఆంధ్ర
ఆ సార్
ఉ ఆంధ్రాలో మాకు మంచిగా ఇవీ నాటు కోళ్ళు ఉంటాయి కదండి పందెం పుంజులు
ఆ ఆ
ఆ మంచిగా తోటలో మామిడి తోటలోకి తీసుకెళ్లేసి ఆ ఒక పదిహేను ఇరవై రోజుల ముందు నుంచి సంక్రాంతి వస్తుంది అనంగా జనవరి పదిహేనున సంక్రాంతి కాబట్టి జనవరి ఫస్ట్ నుంచి న్యూ ఇయర్ నుంచే మాకు స్టార్ట్ అవుతదండి.
ఆంధ్రాలో బాగా చేస్తారు సార్ పండుగలు
ఆ ఆంధ్ర ఆంధ్ర మాది ఆంధ్ర నీ బోర్డరే కాబట్టి మాకు దగ్గరే అది
ఆ ఆ
ఆ బాగా చేస్తుంటారు నెల రోజుల ముందు నుంచి కోళ్ళని కొనటం అమ్మటం బ్యారాలు చేయటం ఒక్కొక్క కోడి వచ్చేసి పుంజు దగ్గర లక్ష లక్షన్నర రూపాయలు తీసుకుంటారండి
వామ్మో చాలా రేటు ఉన్నాయి కదా సార్ అవీ
ఆ అవి మామూలుగా ఈ పుంజులు కాదండి
ఆ సార్
ఉ ఎల్ సైజ్ పుంజులని
ఉ
ఉ పెద్ద సైజు పుంజులు ఓన్లీ వాటిని రెండు సంవత్సరాలు సంవత్సరంన్నర మేపి బాదం పిస్తాగా అవి జీవిపప్పు వేయి బాగా పెంచి చేస్తరు
ఇప్పుడు ఎడ్ల పందాలకి గిట్ల చేస్తార సార్ ఏమన్న సంక్రాంతి ఇచ్చే వాళ్ళకు ఆ సార్ అంటే ఈయనకి గంట జరిగేటి బాగా జరుపుకునేది సంక్రాంతి ఉత్సవాలు గాని వినాయక చవితి గాని ఇప్పుడు వస్తుంటాయి మార్పి పోయింది కదా జనరేషన్ మారుతాంటే పిల్లలు కూడా మట్టి విగ్రహాలు పెట్టకుండా వేరే విగ్రహాలు పెడుతుళ్ళు
అవును
అదే అదే మీ విలేజ్ లో స్కూల్ ఉన్నాదా సార్ బడి ఉందా
ఆ ఉందండి మాది అప్పర్ హిల్స్ స్కూలే ఉంది
ఆ
ఆ దానికి సంబంధించి చే అప్ టు ఫిఫ్త్ వరకు ఉందండి
ఫిఫ్త్ వరకు ఉందా పిల్లలు వెళ్తారా సార్
పిల్లలు నీరేస్ కు వచ్చేసి ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటారండి
అంటే ఉపాధ్యాయులు వస్తారా టౌన్ నుంచి వస్త
ఆ పక్కా రెగ్యులర్ గా వస్తుంటారండి మానిటరింగ్ చేస్తుంటారు మన్న ఈ మధ్యన జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు
ఆ సార్
మా ఊరు స్కూల్ కి మంచి నాణ్యతతో ఉన్న విద్యని వాళ్ళకి అందిస్తున్నారు పిల్లలకి వా పాత వా పాఠశాల వాతావరణం గానీ, చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తారు.
అంటే ఇప్పుడు మన బడి పెద్ద పెద్దగా ఉందా మామూలుగా చిన్న ప్లేస్ వీట్ల ఎక్కువ ఉందా సార్
మాది సుమారు రెండు ఎకరాల విస్తీర్ణం ఉందండి
రెండు చిన్న స్కూల్ ప్రైమరీ స్కూల్ రెండు ఎకరాలు ఉన్నదా సార్
హు ఆ ప్రైమరీస్
అదే అదే పిల్లలు ఆట ఆడటానికి ఇట్లా విశాలంగా ఉందా
అవునవునండి
ఆడుకోవడానికి
ఉమ్ ఆడుకోవడనికి
ఆ